హత్
హలో
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఎన్నయినా నీకు కాల్స్
నావి టూ ఐపోయినయి ఇప్పుడే కట్ అయ్యింది కదా అది అవ్ ఆ ని అప్పుడు సిక్స్ ఉండే ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇప్పుడు దీన్తోటినే అయనా ఇంకా నాయన్ ఎందుకుంటాయ్ ఇంకా లేవన్ కాల్స్ ఉంటాయ్
ఆ వద్ తెల్సి ఏం చేసినా తెలుసా నాకు టువెల్వ్ అయినాయి కదా చెల్లే రెండు సా మూడు సార్ లే ఫోన్ చేసింది తర్వాత ఫైవ్ కాల్స్ వేస్ట్ చేస్నై అమ్మ ఎరరు మాట్లాడితే ఈ కాల్స్ నేనే మా చెల్లకు ఫోన్ చేసి కట్ చేసిన ఫోన్ చేసి కట్ చేసిన ఫైవ్ కాల్స్ వె చేసినం వల్ల ఇప్పుడు పైసలు కనిపిస్తే మరి ఎందుకు వెస్ట్ చేసిన ఏమో అని ఫిఫ్టీన్ డేస్ సెవెన్ డేస్ అ లేదా కింద ఆడనే ఉంది ఫిఫ్టీన్ సెవెన్ డేస్ లా క్రెడిట్ ఫిఫటీన్ టు సెవెన్ సెవెన్ సెవెన్ ఫిఫటీన్ టటు సెవెన్ ఇప్పుడు నా టాస్క్ కంప్లీట్ అయిపోయినాయి కదా వస్తుంద వచ్చి నాకు తెలిసు డబ్బున్న వస్తాయ్ నా తొంటే ఎప్పుడో అయిపోయినాయి వస్తుందండి వచ్చి నాకు ఫ టూ త్రీ డేస్లో అట్లా నీవ్ ఇంకా ట్వంటీ అయిపోలే ట్వంటీ ఆ పడతాయి పక్కా నీ తుంటి అయిపోయినా తర్వాత నీకు టూ త్రీ డేస్ కి ఆడ్తుండొచ్చు నాకు అడ్డా కా నీకు చెప్తా నాది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది మా అక్క చెల్లది ఇంకా కంప్లీట్యే కాలే ఆ వాళ్ళు నా కాల్ చేస్తా అంటారు
హ్మ్ ఏమో నాకు ఈ కొత్తది జాబ్ జాయిన్ అయినా కదా నేను ఆ ఇది మంచిగా అనిపిస్తలేదు నాకు అట్లా మై ఏమైందంటే ఒకటే ఇప్పుడు నేను బూక్ చేస్తున్న ోర్లు అప్పుడు నే పర్లు వేసినప్పుడు ఏమో ఎలా అంటే ఇప్పుడు ఒక స్టోర్ లాగిన్ేసుకని వే స్టోర్క్కకి పోయినప్పుడు లాగౌట్ వేకని మళ్ళ వే స్టట్ లాగట్ వేసుకని ని అట్లా వేసుకుంటుడు అంటే ఇంటికి వచ్చే జల్ీ ఇంటికాడికి వచ్చినాక కూడా లాగవుట్ వేసుకున్నా ఇం కాకపో పోతుంది కానీ అది ఇదేమో ఇదేమో మళ్ళా వేరే ఉంది
ఎట్లుందిది
ఇవి ఆ స్టోర్ కనే లాగిన్ అయ్యాలి ఆ స్టోర్ కనే లాగౌట్యాలి మళ దూరం ఆ టూ కిలోమీటర్స్ ఎంత వన్ టూ హండ్రెడ్ మీటర్స్ క దూరం పోయినావాంటడి లాగౌట్గా మళ్ళీ అ దాని తానికి పోయి ఆ స్టోర్ దగ్గర పోయి లాగొట్ేయాలి
ఓ అమ్మా
అట్లా అ చూపిస్తనే ఉంటది నువ్వు ఎన్ని డిస్టాన్స్లు ఉన్నావు లాగౌట్ అయితలేదు నువ్ ఆడిపోయ లాగౌట్ అయ్యాాల అని అంటున్నారుది ఇక
ఆహా ఇప్పుడు నీకు ఫైవ్ స్టోర్స్ ఉన్నాయా
ఆ డైలీ ఫైవ్ స్టోర్సు
అ మల్ రేపు లేద స్ోరు
ఎందుకు లేదు అేపు అరే మెట్రో అయమదు మె ఏమిండదు రేపు నా తెలిసి వాల్మాట్ అక్కడ మెదీపట్నం జరాయల్స్ టొలి చోకకి అదం
ఆహా మళ్ళీ పెట్రోలు పెట్రోల్ అట్లా ఏం చేస్తున్నా
పెట్రోల్ తీసుకుొని ఉంటయి అకతన అండ తీసుకుని ఉంటాయి అయితే పి ఎఫ్ అప్లై చేసినా ఉమ్ పి ఎఫ్ కు అప్లై చేసినా ఒక త్రీ డేస్ త్రీ వర్కింగ్ డేస్ ల పడతాయి అన్నాడు
ఆహా
మండే రోజు పడుతయి మండే నా గంతే ఇగ మండినే పడతాయి ఆ మరి నా పి యఫ్ పైసలు వస్తే జర దీన్లకన్నా వస్తాయి
అవున్ ఇప్పుడు నావి కూడా ముందు ఉన్నాయి నాయి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి పి ఎఫ్ అవును
అది నీది పి ఎఫ్ ది నెంబర్ ఉంటది
ఆ ఉంది
ఆ పి ఎఫ్ ఉమాంగ్ యాప్ ఉంటాది చూసినావా ఉం ఉమాంగ్ యాప్ డౌన్లో ఉమాంగ్ ఉమాంగ్ ఉమ్ దానిలో డౌన్లోడ్ చేసి దానిలో లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత ఆ నెంబరు దాంట్లో కొట్టినాం అంటే నీ పి ఎఫ్ అమౌంట్ ఎంతుంది ఏం కత అంతా తెలుస్
నాది ఫైవ్ థౌజస్ ఏమో ఉంది కనెక్ నెంబర్ ఉంది పాస్వర్డ్ మర్చి పోయినా కానీ నెంబర్ ఒకటే ఉంది ఎట్లా లాగిన్ ఎట్లా ఏం చేయాలో నాకు ఏం అర్థం అయితేలే
అది పాస్ ఐ డి పాస్వర్డ్ అనేటిది మనం క్రియేట్ చేసుకోవాలి అది
ఐ డి పల్ ఏమంటారు యూ ఎన్ ఏ నం
నువ్ ఎప్పుడైనా కలుస్తావు కదా ఎప్పుడైనా కలిసినప్పుడు గుర్తు చెయ్యి నేను క్రియేట్ చేసిస్ తాలే నీకు అది
సరే చేషి
అలా అయి నాకు నేను అంతకుముందు నుంచి చేస్ ప్నా గదా ఇగ పై ఏందవి
ఎన్ అది ఎమో అన్నా చూడు ఒకటి
ఏఎన్ యూఏఎన్ నంబర్
కాదు ఒకటి యాపే అద్ అన్న చూడు
ఉమంగ్ ఉమంగా
నీ దగ్గర్ ఉంది కాద
ఆ ఉంది
ఆ నా దగ్గర లేదు ఒకసారి నాకు అంపించినగా చిన్న ఫోడో
నేన్ నీకేందుకు పంపించిన
ఏమో నీ దగ్గర ఉంది
అది ఆధార్ కార్డ్ ఫోటో ఉంది నీది
ఆ
హ్మ్ ఉమంగాపు వేరేది అది మేము ఇప్పుడు ఆన్న వచ్చినప్పుడు గుర్తు చెయ్యక్ ఒకసారి గుర్తుచేసి అది నేను చెక్ చేసి నేను ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తా
మంచి ఫైవ్ థౌజండ్ ఉన్నాయి అండ్లో మంచి తీసుకుంట వస్తుంది
ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్ రావ్ దాంట్లోకి
ఆ
ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వస్థాయి
ఓ అవి అవి ఇప్పటివి తెల్సా జిఎంఆర్వి అవి ఇంకా తీసుకనే తీసుకోలే నేను
హ్మ్
అట్లదా ఉన్నాయ్ ఓ రెండు సంవత్సరాలు అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది
హ్మ్ ఇప్పుటికి దాన్ తీస్
తీస్ అదే తీసుకొచ్చే లేదా నా ప్పుడు తీసుకు అనుకున్నా ఫోన్ ఖరాబ్ అయ్యింది మా మమ్మీది ఇగ మళ్ళది గుర్ త లేదు ఇ ఇప్పుడు మళ్ళా తీస్
నాకు అవి తీయాలంటే తియ్యబుది ఐతలే పైసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆహా
అంటే నాకు ఏందంటే ఇప్పుడు రేపటి నాడు దేనిలకన్నా ఉపయోగం పడితే దానిలకి దియ్యచ్చు కదా అని నేను ఇప్పుడు ఆ పైసలు తిన తిన్నా ఇప్పటి దాకా నేను ఏం సేవింగ్ చేసుకోలే ఉన్నాయి అంటే సేవింగ్స్ గగాబ ఉన్నాయి అందుకే నాకు దియ బుద్యైతలే ఎనుంచినా సేవింగ్స్ చే ఇప్పలు ఎట్లానే ఉన్నాయి వేసాము ఏది ఎంత ఉన్నా కూడా పక్క సేవింగ్స్ చేసుకోవాలి లేకపోతే అప్పటి నుంచే నేను సేవింగ్ చేస్తే మంచిగా ఉంటుండే అని అనిపించింది
మయ్ నువ్వు సేవింగ్ చేసుకోవాలిని ఎం చేస్తావ్ పైసలు ఖర్చు అవుతనే ఉంటు
ఈ ఖర్చుగాద దానికిది ఇప్పుడు ఉంటా చెప్తాం మనము కరచులు రాగానే పెట్టేస్తుంటాము ఏ అది ఇది దానికి దీనికి ఇ అని
ఓకే అన్నీ ఫోన్
అదే అదే నేను ఇలా ఒక సొసైటీ బ్యాంక్ ఉంది మా ఇంటి దగ్గర సొసైటీ బ్యాంక్ల ఏసేసిన అలా పైసలు తీసుకొని ఒక టూ థౌసండ్ దాకా దాంట్లో యేసేసినా ఎవ్రీ మంత్ ఎవరైతే పైసలు ఉంటయో అవి ఎవ్రీ మంత్ టూ థౌసండ్ తీసుకుపోయి అలా వేసేసా మీద పైసలు నా దగ్గర పెట్టుకుంటారు ట్రావెలింగ్ సిస్కి ఈ ఇంట్లో ఖర్చులకి దాంలోకి దీంట్లోకి
ఇప్పుడు నీకు మళ్ళా పిఎఫ్స్ కట్ అవుతా మళ్ళీ ఇప్పుడు ట్వంటీ లక్ంచి పిఎఫ్స్ పిఎస్
లే లే కట్ట అయినాకనే ఫో కట్టయినా అందుకనే వస్తా అంత నాక్ ఎచ్చాల్ శా ఏచ్చాల్ శాలరీ నాదీ ఫొట్టిన్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ట్రావెల్ పోను ఫోర్టీన్ ఫైవ్ అయితే ట్రావెలింగ్ అలావెన్సెస్ ఒక ఫైవ్ థౌసండ్ దాక వస్తాయి
ఉ
ఊ అంతే ట్వంటీ తౌసండ్ ఈఎస్ఐ పిఎఫ్ కట్టయినా ట్వంటీ వస్తాయి నాకు
ఆహా
ఊహు అట్లా
ఇప్పుడున్నికు హ్యాండ్ ఫోర్టీనా ఫోర్టీన్ ఫై ఆ
ఫోర్టీన్ ఫైవ్ వస్తాయి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఒక ట్వంటీ ఒక ఇరవై తారీఖు అట్లా వస్తాయి మిడిల్ మిడిల్ మంత్ వస్తాయి ఆ మన దాంట్లోనే పడతాయి
ఊహూ ట్రావెలింగ్ అలవెన్స్ మంచి ఆ ఉంది
అదే అందుకే చూస్తన్నా ఒక వన్ మంత్ చేసుకున్నాక ఈ ఒకవేళ మంచి చిన్నగా ఉంది పర్లేదు ఇక సరే చేసుకోవచ్చు అని అంటే చేసుకుంటా లేదు నాకు అయితలేదు కట్ పెట్టాం అంత చూస్తుంది కొంచెం మన అనుకుంటే చూసా వేరే జాబ్ చూసుకొని వాళ్లే సార్
ఇప్పుడు ఎట్లుంది మళ్ళా ఇప్పుడు ఇన్ని జడలు ఎసినవుగా
ఇవి ఎన్నంటే ఒకటి పదే ఆపు ఆడనే లాగిన్ వేసి ఆడనే లాగిన్ లాగౌట్ వేసాలంటే కొంచెం కష్టం ఉంది
అవును ముందు మంచిగా ఉండె నీకు
ముందఏమో అలాంట్ అపోయింది జల్ జల్ రిపోర్ట్ కొట్టేసుకుంనం ఆ తెలిసిన రేపోట్ ఎక్కువ సే బిట్టం పట్టకపోతున్నా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంతే మలాడ వారికి వేసుకొని ఇంటికాడకి వచ్చేసి ఇంటికాడ వేసుకుంటు రిపోర్ట్ కొట్టుకుంటాడు
అవును
వీడ కొట్న వస్తుంది ఇడ లాగౌట్ వేసినా లాగౌట్ అవుతుంది
అవువును
ఏ ఇదే కొంచెం మీరు
మీ ఇంట్లో నుంచి మార్నింగ్ నైన్క్ వెళ్తున్నావా టెన్ క
నైన్ థర్టీకి లాగౌట్ ఏసేసా లాగిన్ ఏసేసాను
అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి నైన్ లో ఫస్ట్ శంషాబాద్కి వెళ్తావా
మనకి రూట్ ఉంటది ఇప్పుడు ఈ రోజు సం చవా అయిపోయింది కాబట్టి నాకు తెలిసి రేపు వాల్మార్ట్ అట్ ఆ మళ్ళీ అక్కడ ముంగట ఏమంటారు ఆ మన రిలాయన్స్ అక్కడ గుడి మల్కాపూర్ రిలాయన్స్ హ్మ్మ్ మరి ట్వా
అంటే స్టోర్ బట్టి టైం మార్నింగ్ ఎప్పుడు వెళ్ళలో డిసైడ్ అయి
ఆ ఆ అట్లా ఇగ రేపటి బట్టి రేపు ఎన్ని గంటకి వెళ్ళాలి ఏన్ని కదా అని చూసుకోవాలి మీ రేపటి నుంచి టిఫిన్ తీసుకుపోవాలి ఇక
ఆహా
అట్లా ఈ టైము అయితలేదు
ఇప్పుడు ట్వోవెల్ ఏడయితే ఆడ తింటావ టిఫిన్
అలాగే స్టోర్ చూసుకొని స్టోర్ కడ తింటా ఇగ
అవునా మళ్ళ ఇప్పుడు ఇప్పుడు స్టోర్స్కియిన ఎవరన్నా ఫ్రెండ్స్ లేరా
నేను నేను చేసిన స్టోర్లో ఇవి ఇగ రొండు మూడు రొండు మూడు కొత్త స్టోర్ లు యాడ్ అయినాయి
ఆహా అడఎవరన్న పరిచయం అయినారా
ఎలా
కొత్త స్టోర్స్
ఏ నేను ఎవ్వనితో మాట్లాడనను పోయినా రెండు మూడు ఫోటోలు వేసుకున్నానా వచ్చేస్తున్నాన బయటికి అంతే అంతకు మించి ఏం లేదు అర్థం అయిందా
ఏ టైం కాస్తవ్ మెట్రోకి
మెట్రోకి నేను ఇగా రిలయన్స్ అయిపోయాక అప్పుడుస్త
టెన్ హా ఎలెవన్ హా
లెవెల్ అనుకో లేవెల్ లెవెల్ తటికట్లానుకో ఈ రోజు అయిపోయింది కదా మళ్ళీ నాకు తెలిసిి ఎప్పుడు అంటే మళ్ళీ మండే మండేను మండే కాదు ట్యూస్డే వస్తుంటే వచ్చిన తెలిసి
ఆ
బి ఇట్లా ఆప ఎప్పుడు ఆప ఎప్పుడుండదిను ఈ వన్ అవర్ అంటే ఇక మనం చూసుకోవాలి ఇక ఆడని మార్కుని బట్టి వన్ అవర్ ఉండాలి సోల వన్ అవర్ ఏం లేదు ఇం అడ వర్క్ని బట్టి అక్కడ జల్లి జల్లి చేసుకొని వెళ్ళిపోతున్నాం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ గి కుసలేవాలి పార్కు
హుమ్మ్
ఆ ఏదో చేసుకున్నామా చేసి బయటికి వెళ్దామా నాకు అనిపిస్తుంది అంతే ఏదో మీద మీద అయితే చేస్తున్నాను నేను అయితే
ఫోన్ అలో ఉందా మళ్ళ
ఆ ఫోన్ ఎందుకు అల్లో ఉండదు నా ఫోన్ తోటే పనీ నాయే అసలు మరి ఫోన్ తోటె పని కాబట్టి ఇక ఫోన్ లేకపోతే ఎట్లే చెప్పు
అవునవును
హ్మ్మ్ అల్లా
మీరు ఈరోోజు రారెమో అనుకున్నా
ఉ ఉ
ఈరోజు రావేమో అనుకున్నా నేను
అందుకు రాను యాక్చువల్ నేను ఈ రోజు రా ఈ రోజు నా పిజేపీ లేదు
ఆ
ఆ నిన్నేనే పిజేపి నాది కానీ ఈ రోజు పడ్డది అది ఉమ్ సరే మలి
సరే సరే సరే సరే ఆ సరే
అలా ఆన్లైన్లో ఉండు
సరే సరే